హలో
ఏం చేస్తున్నారంండి.
హలో,
హలో
బాగున్నారా ఆ వినిపిస్తాం. వినిపి
మీరు బాగున్నారా
ఆ బాగున్నాను
ఏం చేస్తున్నారు.
ఏం చేయట్లేదు. ఖాళీగా ఉన్నాను.
అవునా, ఏం లేగో ఇప్పుడే వర్క్ అయిపోయింది. స్నానం చేసుకోవాలంటె టిఫిన్ చేయాలా.
ఇప్పుడా చాలా లేట్ అయిపోయింది. అంటే చెయాలా, తినాలా,
అంటే చేసినా తినాలా ఇగా నేను కూడా స్నానం చేసుకొని, అంత వర్క్ కంప్లీట్ చేసుకున్నక తింటా. డైలీ ఇదే టైమ్ఇగ, ఇగ రైస్ కర్రీ వండేసి, ఇక తింటా ఒకటేసారి మళ్ళ నాకు తింటే మళ్ళ ఇ మ జే బుద్ధి కాదు అందుకే ఇక ఒకటేసారి వేసుకుంటా
నా బట్ మార్నింగ్ తినాలి. హెల్త్ కి మంచిదికాదు. మార్నింగ్ తినాకపోతే
అంటే మార్నింగ్ ట్ట ఏమన్నా స్ప్రొట్స్ ఏమన్నా ఓట్స్ ఏమన్నా చెస్తే అవి తినేస్తా
తినచ్చా
కొంచెం ఇవన్నీ అయిపోయినాయి ఏమీ పెట్టలే ఇగా నైట్ అందుకే ఆ అంటే మార్నింగ్ బ్రష్ చేసు కాగానే ఫస్ట్ అవి తిన్నాక వర్క్ చేసుకుంటా. ఏమన్నా ఉంటే
ఓకే ఓకే అలా అయితే ఓకేనే నేనీ ఇంకా డైరెక్ట్ ఒకే సార్ లంచ్ తింటావేమోల్ మార్నింగ్ నుంచి తినకుండా
యే, ఏం లేదు. అట్లేంలేదు. ఈ ఒక్కొక్కసారి అ లా ఒక్కొక్కసారి అట్లానేేచేస్త ఎక్కువ లేట్ అయిపోయింది. మా హస్బెండ్ కూడా లేట్ వచ్చిండిఅనుకో డైరెక్ట్గా వంట చేసి ఇద్దరం ఒకేసారి తీనేస్త్తాఅ ఆయన నైట్ వర్క్ ఎత్తాడు కదా ఒక్కొక్కసారి నైట్ వస్తాడు. త్రీ ఫోర్ ఓ క్లాక్ అప్పటి వరకు మేల్కునేవున్నాం. పడుకుంటే మళ్ళా మేల్కరా అని చెప్పి
ఓకే
కొనుండ, ఏ ఫోన్ చేసుకుంటా చేసుకుంటా కూర్చొని హేఆయన జంక పడుకుంటా.
ఓకే ఓకే
అంటే డోరు అంటే గేట్ కి ఆపోజిట్ ఉంటది. లేకపోతే ఏసి పడుకునే దాన్ని అట్లుంటాయని కొంచె మేల్ కొన్ని అటు ఇటు జూస్కుంటే కొంచెం జోయలేసి చూస్తావుంట కొంచెం నిద్రె కో అటక్ పోకపోతే నైట్ పడుకుంటా మళ్ళా మార్నింగ్ గుడా ఆడుకుంటా ఓష టెన్ అయితది
అవునా
ఆ ఇక్కడి కొచ్చాం లడ్డైంది మం పెళ్ళి గాక ముందు కనీ టైం టు టైం ఉంటుండే
ఓకే ఓకే అప్పుడంటే మమ్మీ వాళ్ళన్ని చేసి పెట్టేస్తారు తీ ఏం వుండదు ఇప్పుడు నువ్వే ఒక రెస్పాన్సిబులిటీ తీస్కోని చెయ్యాల గదా
ఆ ఎయిట్ నైన్ వరకు అక్కడ వర్క్ అయిపోతుండే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కే ఉంటుండక్కడ మమ్మెగ్గురున్నం మా డాడీ లెవ్వకపోతే ఫైవ్ వరకు లేపుతుండే ఫోర్ ఓ క్లాక్ నుంచి లేపితే ఫైవ్ సిక్స్ ఓ క్లాక్కి లేషి మెల్లా వర్క్ చేసుకుంటే నేను ఇటు చేస్తుండె మమ్మీ అటు చేస్తుండె అన్నట్టు ఉంటుంది ఈడ గుడ చూస్తే మధ్యే గాని కంచమిగా వెళ్త్ బాలేదన్మని ఇప్పుడు నేన్ చేసినా లేకపోతే ఆమెనే మార్నింగ్ లేసి గిన్నెలిట్లా ఓంతది
ఓకే అంతే
దాని తవాతిగ నేను నేను కుకింగ్ ఒకటి నేను చేస్తా మీతన్నం చేస్తాది
అవునా
ఆ చెప్పండిగ ఏం చేస్తున్నరు మీరు మరి
నేను ఆఫీస్ లో ఉన్నా
అవునా
మ్మ్
ఇంకా సీ
అందుకే ఏముంది ఏం లేదు గదా సో నార్మల్ గా చేద్దాం మాట్లాడదామని
ఆహా
మ్మ్
వకేం లేదా గివాళ
వర్కు ఉంది అంటే కొంచెం ఫ్రీ ఆ మేడం రానంత వరకు కొంచెం ఫ్రీ ఉండేది వచ్చిన తర్వాత ఇంక స్టార్ట్ అంటే మనం వర్క్ త్వరగా చేసేసామం నేను యాక్చువల్లీ ఇంజనీయురా
ఓకే ఓకే ఆహా
హలో నేను క్వాంటిటీ సర్వేర్గా చేస్తున్నా
అవునా ఏదోక్ అట్టే ఖాళీ ఉండే బదులు ఏదో ఒకటి చేసానని వస్తే
ఆ అవును
ఉ నేను కూడా చేయిసిన అంటే మాకు ఓన్గా బిజినెస్ ఉండే దాంట్. అట్లనే. మనీ అంత లోన్స్ ఇయడం మేమ్ ఏం వేసినాములే అయితే ఇంకా. కొంచెం ఇబ్బంది ఐపోయి ఇంగ లేపత్. వతుండే ఇక కలుస్తలేను బర్త్డేకి కూడా ఎక్కడ పంపుతలేరు అది ఇది అని చెప్పి. ఇగ ఆయన అట్లా పెట్టుకునే వరకు మా హస్బెండ్. వద్దు ఎళ్ళంటే నేను ఇట్లనే టార్చర్ పెడతారు అది ఇది అని చెప్పి ఇక పెళ్ళి చే. తీసుకున్నాం లేకపోతే సలి. లేకుండా ఎంబీఏ కంప్లీట్ చేసినాంక వేసుకుందాం అనుకున్నాం ఇంకా టూ ఇయర్స్ ఆయి. ట్వంటీ ట్వంటీ ఎయిట్ లో ట్వంటీ నైన్ లో తీసుకుంటుండే.
ఆ ఆ.
నువవుద్దంటే వరకు పోతున్నవు నీకే మోసరం నీకేం అందిస్తలే. నాది గ గొడవ అయ్యే వరకు అట్ల ఇగ లవ్ మ్యారేజ్ చేసేస్. క
ఓకే ఓకే.
అట్లా అని లేకపోతే ఇగా మన్. చెవండి మంచిగా చెసుకుంటుండే ఒప్పించి మరి. ఈయనకు కూడా కొంచెం వర్క్ నడవదు వర్క్ ఉన్నప్పుడే నడుస్తది లేకపోతే. కాలీ. ఇంక ఈ మధ్య కొంచెం ఇబ్బంది అయితుందని చెప్పి ఇంకా ర్యాపిడొ కి వెళ్తున్నాడు కాని. లేకపోతే అయినా కూడా ఇంట్లోనే ఉంటాడు నాతో పాటు మళ్ళీ ఇంకా నన్నే అంటాడు ఉల్టా. నీకు చావుకును అని ను రటీయో ఏం చేయో. అది ఇది అని తిడుతాడ్ ఎం చేసావ్.
కొంతలె అన్ని
ఎస్
మీదే ఓన్ బిజినెస్ అంటే ఏ ఫీల్డ్ లో.
ఆఅ. చిట్ ఫండ్స్ ఉంటాయి కదా మనము లోన్స్ వాళ్ళక్. కిస్సం కద అవి ఊ. అంటే మా అన్న మా మా అన్న వాళ్ళ ఫ్రెండ్ పార్ట్నర్షిప్ ఉండ అనమాట అందులో.
ఓకే.
సో ఇ మేము ఎవరికైన్నా డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్ళ కాల్స్ కానీ. ఆ బ్యాంక్ వెళ్ళి మనీ కట్టడం గానీ అవి వేస్తుండే.
ఆ ఓకే ఓకే.
నియ్య అక్కడికి ఓచే ఏవరికన్నా ఒకరికి యేగ వాళ్ళు చెప్పిన వాళ్ళకే. లోన్చ్ ప్రోవైడ్ చేయడం అవన్నీ చేస్తున్నాయి అపుడు. ఇక అది నేర్చుకున్న కొన్ని డేస్ కరెక్ట్ ఫిఫ్టీన్ డేస్ పోయిన. ఫిఫ్టీన్ డేస్ కి ఇ నా బర్త్ డే ముందు రోజు మ్యారేజ్ చేసుకుని ఇట్ వచ్చేసిన. ఇ వాళ్ళకి ఏందంటే మేము చనిపోత్. దాన్ వడ సైన్ పెట్టింది ఏ మేమేమి చేసుకున్నా కూడా రావద్దు అని సైన్ పెట్టిందని మా వాళ్ళకోపం. గంతే ఇక ఏం చేస్తాం మార్. టైమ్ లో ఏం ఆలోచించలేము ఇటు చేస్తే ఇటు. లాస్ అట్ట డేస్ అట లాస్ అయిపోతాం అన్నట్టు ఎటు ఆకుట మధలుం. చడం ఆ టైమ్ లో ఏం అర్దంగా సిచ్యువేషన్.
అవునవును
నేనైతే దగ్గర దగ్గర మార్నింగ్ నుంచి ఆపుకున్నా అంటే నైట్ వరకు ఆపు క్కున ఏడుపు అక్కడ ఏడిస్తే వాళ్ళని పట్టుకొని వీడు బలవంతం చేసిండని వాన్ని కొడుతారు మనం మెస్తే ఇగ అది ఇట్లు కాకుట అటు కాకుట ఉంటది తప్పు
అవునవును అవునులే
వాళ్ళని ఈడిసి పెట్టుకోలేమన్నట్టు ఉంటాది ఇటు వీళ్ళని తర్వాత ఇంగ నైట్ వాళ్ళందరూ పోయినంక ఇప్పుడు ఇగ మా హస్బెండ్‌ని పట్టుకొని ఫుల్ ఏడ్చిన అనవసరంగా ఇట్లా చేసుకున్నాం మంచిగా అనుకున్నాం నీ వల్లనే అయ్యిందని ఫుల్ ఏడ్చినా ఇగ పెళ్లి చే కుంటే అంతా ఫ్రీడం ఉండదు ఎడికి పోనియడు ఆహా మా హస్బెండ్ అయితే చాలా ఇది చేస్తాడు
హా
ఈవెన్ ఫ్రెండ్స్‌ని కూడా కలవనియ్యాడు వాళ్ళు అయితే ఎక్కడే ఎక్కనో తిరుగుతారు ప్లేసెస్ బానే ఎళ్తారు ప్రతి సమ్మర్‌కి వాంటర్ ఫాల్స్‌కి
లే ఇలాంటి వంతా పెళ్లయిపోతే అమ్మాయిలకే రిస్ట్రిక్షన్స్ అబ్బాయిలకేం ఉండవు
వాళ్ళు వాళ్ళు తిరగచ్చు వాళ్ళు ఎట్లా చేసినా మనం ఏమనద్దు మనమైతే తగ్గి ఉండాలి మా మా హస్బెండ్ చాలా ఇది చేస్తాడు ఎవరైనా ఉంటారో ఉండరో నాకు తెలియదు కాని
ఉమ్మ్
ఈవెన్ మా అత్త వాళ్ళతో కూడా ఎళ్ళనీయడు వాళ్ళ ఫంక్షన్స్ గానీ కివే అటెంట్ చెయ్యనీయడు ఈవెంట్స్‌
ఓకే
ఆయన వస్తేనే వెళ్ళాలే లేదంటే ఇంట్లోనే ఉండాలా ఓరి నన్న మా చిన్నత్తమ్మయ్య వాళ్ళ పిల్లలు ఈంటారు వాళ్ళ కొ చీక్కగ ఉంటారు ఇగ వాళ్ళతో పాటు ఉండాలి నేను ఇంట్లో
ఓకే ఓకే
అట్లా అని
ఉమ్మ్
ఇంకా
ఇంకా చెప్పాలి మీరే అంతే ఇంకా తింటారా లంచ్ ఇప్పుడు
ఆ ఇగ తినలే ఇగ తినే ఇగ స్నానం చేసుకొని తినేసి ఇంకా కొంచెం వర్క్ ఉంది అది కంప్లీట్ చేసుకొని ఇగ కూర్చుంటా ఇగ కూర్చొని ఆ ఫోన్ చూసుకుంటా కూర్చుంటా ఇంగ ఏదో ఒకటి ఏమన్నా జాబ్స్ ఏమనా పడితే చూసుకుంటా ఉంటా ఏమన్నా మెయిల్‌కి ఏమన్నా మెసేజ్ వస్తాదా అని చూస్తా ఇగ యూట్యూబ్ చూసుకుంటా కుచ్చుంట ఆవొకటి ఇవొకటి ఈవెన్ ఇన్స్టాగ్రామ్ ఏం వాడా అ
ఓకే ఓకే
ఓన్లీ స్నాప్ వాట్సాప్ గంతే
ఆ ఓకే
అంతే
ఉమ్ మరిగ్యా చేసార్ లంచ్ ఈ రోజు గుడ్ మార్నింగ్
మార్నింగ్ దోస వేశా పల్లి చట్ని చేసినా ఎ ఇప్పుడు కర్రి పదివేల ఇంకొకరి గెలిచింది మాతే మళ్ళీ ఏమంటారు వంకాయ ఆలుగడ్డ టమాటా ఉండాలి మా హస్బెండ్ కి అది ఉండాలా మాకేమో ఇది వండుకోవాలి
ఓకే ఓకే
అంటే తను అడిగింది వేయాలా మళ్ళా మనం అడిగింది వినడు మనం వండుకుంది తినడు సెపరేట్ మళ్ళ ఆయనకి డైలీ టూ కర్రీస్ అట్లుంటాది
అయ్యో
ఇని నేన్నొక్క రోజు కొంచెం రెస్ట్ ఉండే బట్టలు ఐరన్ చేసిన ఇప్పుడు ఆళ్ళు
మీ అత్త హెల్ప్ చేస్తారు కదా
ఆ చేశారు ఆమె ఎప్పుడన వర్క్ వెళ్ళినప్పుడే ఇక కొంచెం నాకు ఇబ్బంది అవుతుంది అంటే ఆమె క్యాటరింగ్ లో వర్క్ చేసే వెజిటేబుల్స్ కట్ చేయడానికి వెళ్తాది
హలో
ఆ హలో
ఉమ్ సరే అ
ఆ ఓకే
అం